హలో హలో
ఎ హలో ఏంటండి ఇది వాయిసే వస్తలేదు
అవును నెట్ వర్క్ ఇష్యూ అండి మా దగ్గర వెదర్ ఇప్పుడు సరే ఇప్పుడు మీకు సీజన్ అయితే తెలుసు కదా అండి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎట్లైన్ అరగని సీజన్ జనీలో
నెట్వర్క్ ప్రాబ్లం ఉంటది కరెంట్ ప్రాబ్లం ఉంటది మొత్తం అదే ప్రాబ్లమ్ ఉంటది ఇప్పుడు
అవునండి నైట్ అయితే కరెంట్ పోతుంది నైట్ అయితే కరెంట్ పోతుంది ఏం బాధం మా మరిదాత
అవును నిద్రనే ఉంటలేదు పండుకుంటామ అంటే కరెంట్ పోతుంది ఉడకప్పు పోస్తుంది పిచ్చి పిచ్చి లేస్తాంది నైట్ అయితే
నేను ఇన్స్టిట్యూట్ కి వెళ్తే అక్కడైతే చల్లగా ఉంటదండి ఏం నిద్రస్తుంది ఏం నిద్రస్తుది సర అంట్లోని ఇద్దొస్తుంది మరి న ను ఎందుకుచ్చిన వించనే పండుకుంటా టైప్పుడు సద అంటారు
సార్ దడో మినిట్స్ అని ఇట్లా మ ఇట్లా మలిగి పడుకోవాలి అం చేలి
లేదన్ అది అక్కడ చేసే వరకే టైం అయిపోతుంది మళ్ళీ ఇంటికే రావాల
మీది ఎన్ని ఇవ్వాల్సి ఉంటది.
నాదా టెన్ థర్టీకి వెళ్ళి టూ టువెల్వ్ యా వన్ వరకు వన్ వరకు అనుకుంది. ఇంటికి వచ్చే వరకు వన్ అవుతుది వన్ ఓ క్లాక్ వరకు
టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటదా మీకు?
హ ఎప్పుడెప్పుడైనా దానికన్నా ఎక్కువనే అయితది. ఎందుకంటే మా బాబాయదే ఇన్స్టిట్యూట్ అండి అది
అవునా
మా ఆ అందున్
ఏవ్ ఏమైందండి ఇది బాగా ఉడకపోస్తుంది మాదే
షంకి మ్ ఏం కాండి లేదండి నిద్రచ్చినట్టు అయితుంది. మాట్లాడుకుంటూ ఉంటే జోలపాట వాడతాలేం ని
నా వాయిస్ అంతా కొంచి ఉందా అంతా నచ్చిందా?
ఆ లేదండి అ చ్ అంటే
ఆ
అట్లాని ఏం కూడా లేదు కానీ
ఆ
తన్నా
అవునా హ్యాపీ బర్త్డే అయితుంది మ మ మాందే అవునా
హ
సిమ్ తీసుకోవాలి అది తీసి పెట్టండి అన్ని అక్కడ
ఆ
ఆ చెప్పండి
మీరే చెప్పండిమమ్మా
ఏంటంది నిద్రస్తాంది నాకు కూడా మీరు చెప్పితే నువ్వు చెప్పేనుద నాకు కూడా నిద్రస్తాంది ఏ సౌండ్ వస్తుంది మీరు ఎక్కడ వెళ్తున్నారు
ఆ
సౌండ్ దగ్గర వెళ్ళకం అండి మీరు సౌండ్ వస్తుంది నాకు బా ఆ సైలెంట్ గా ఉండుండి
ఉ
ఏమనా చెప్పండి కదా ఇట్లా సైలెంట్ గా ఉంటే ఎట్లా సమోసా ఎప్పుడైనా తిన్నారా మీరు ఆ హలో సమోసా తిన్నారా మీరు
ఉం అవునం సమోస అవి తిన్నాకాని గ్రీన్ చట్నీ ప్లస్ సమోసా అది తినలేద్ అది ఒక్కస తినాలని
నాక్ సమోస తినాలనిపిస్తంది ఎందుక్ ఏమో సామోస తినాలనిపిస్తుంది ఇప్పుడే
అదేమంటారండి మీ దగ్గర వున్నాయా సమోసా షప్స్ మాకైతే ఎక్కన్నో వెళ్ళాలి
ఆ ఏమన్నారు
సమోసాం చేసే షాప్స్ ఉంటాయి కదా టీ స్టాల్స్ అట్లా అక్కడయి
బాగా దూరం మున్నై
అవునండి మాకైతే బాగా దూరంగానే ఉంటై
అవునా మాకు కూడా దూరమే ఉన్నాయండి ఎవ్వర్ తెచ్చిచ్చే వాళ్ళు లేరు ఏం లేరు
మది కూడా అదే సిట్చ్యువేషన్ నండి ఎవరు కూడాతీర్చ్చ మనమే పైసలు సం సంపాదించుకోవాలి
మానమే తెచ్చువాలింకా
ఉమ్ మని మనకు మంచిగా స్కూటీ గిటేస్తే అయిపోతుందండి మంచిగా నడ
అవును నీనైతే జంప్ చేస్తుండే ఇక్కనుంచి డైరెక్ట్ ఎక్కడైనా ఊరికే వెళ్తుండే ఏమిటండి ఎంత తినాలనిపిస్తది గానీ తెచ్చే వాళ్ళు ఉండరు డబ్బులు ఉంటాయి కానీ తెచ్చే వాళ్ళు ఉన్నారు బాగా దూరం ఉంటది తెచ్చి
మీరు అలవుద్దీని ఏమైనా ఉన్నారా జిన్ జంప్ చేసేదానికి
లేదండి జిన్ ఉంటే మంచిగానే ఉంటుండే నేను ఇప్పడు వరకు వెయ్యిసార్ల పోతుండే
ఉహ్మ్
ఉమ్
ఇంకా అండి
ఇంకా
ఏం చేస్తున్నారు మీరు
నేను ఏం చేస్తలేనండి గాజులు ఉన్నాయితే గాజుల్తోటి ఆడుకుంటున్నా
ఓహో మీక్ గాజలు ఇష్టమండి
అవునండి నాకు గాజులు అంటే చాలా ఇష్టం
ఉహ్మ్
ఉమ్
మా సైడ్ బాగా దొరుకుతాయండి మీరు ఎప్పుడైన రండి మీకు ఏమంటారు ఉహ్మ్
అవునా నాకు గాజులు మైదాక్ కమ్మలు
మ్ ఆహా
మ్ ఆ
ఇంకా అండి మీ ఇంట్లో ఉన్నారా చిన్న పిల్లలు
ఎం
చిన్న
ఆ ఉన్నరండి బాగా సతా ఇస్తరు.
అవునండి మాది కూడా బాగా సతా ఇంచుతరు.
అవును అట్లనే ఉంటరు బాగా సతా ఇస్తరు తల నొస్తది నాకైతే
అవును కానీ వాళ్ళుంటేనే మంచిగ అన్పిస్తదండి వాళ్ళు లేకుంటే అబ్బా ఎటు పోయిన్లు ఎటు పొయిన్లో ఎటు అట్లనే ఉంటద్ కదండి.
అవు నాకైతే హెడ్డేక్ అయితది ఒక్కొక్కసారి కానీ ఒకసారి మంచిగ అనిపీది బోర్ కొడతది వాళ్ళు లేకపోతే
అవును వాళ్ళుంటెనే మంచిగ నవ్వుతం ఏదో ఏదో వాళ్ళక్ మాటల్ రానిది కూడా చెప్ ప్తా ఉంటారు వెరైటీ వర్డ్ అది ఏ లాంగ్వేజో తెలియదు గని
ఇప్పుడు అడ్వాన్స్ ఉన్నరు బాగా పాటల్ పాడుకుంటూ డాన్స్ చేస్తరు ఇప్పుడైతే
అవునండి ఆ యు ట్యూబ్లో అయితే కొట్టండి అమ్మా ఎట్లా డ్యాన్స్ చేస్తరో చిన్న చిన్న పిల్లలైతే అబ్బా
న్యూ సాంగ్స్ ట్రెండింగ్ సాంగ్స్ తెల్సండి వాళ్ళకి మాక్ తెలియని సాంగ్స్ వాళ్ళు ఇట్లా ఇట్లా డ్యాన్స్ చేస్ స్తరు పాటల్ బెన్కుంటు తెల్సా
ఎందుకంటే వాళ్ళు ఫోన్ యూజ్ చేస్తారా మీ ఇంట్లో చిన్న పాప్
అవును ఫోన్ ఇయ్వకపోతే వాళ్ళు ఉంటరా మరి ఇంట్లో
ఆ ఉ అదీ ఎప్పుడు నేనైతే కొ త్త కొత్త సాంగ్స్ వాళ్ళ దగ్గర్నే ఇంట అంటే వాళ్ళు రీల్స్ చూస్తా ఉంటరు కదా స్తనే ఉంటయి అస్తనే ఉంటయి సాంగ్స్
అవును
మ్
హ్
ఇంకా అండి.
ఇంకా చెప్పండి
మీకు ఏ కర్రీ చేయడం అచ్చు మంచిగ
నాకు అన్ని కర్రీసచ్చు గానీ నేను ట్రై చేయ అంటే నాకు వంకాయ కర్రీ వంకాయ, టమాటా మస్త్ చేస్తా. ఇంకా టమాటో ఇంకా గుడ్డు మంచిగ చేస్తా టమాటో ఎగ్
అవును నాక్ ఫేవరెట్ తెల్సా అండి
ఆనియే అవునా ఇంకా ఆనియన్ ఎగ్ చేస్తా టమాటో చట్ నీ చేస్తా ఇంకా బెండ కాయ అవి అన్నీ అచ్చు అండి ఇగ నాన్ వెజే అంత రాదు నాకు చికెన్, మటన్ ఏం ఎప్పుడు గుడ చేయలె నేనైతే ట్రై అవి నాకు రాదు ఇగ
ఆ నేనైతే బాగా సార్ల ట్రై చేసిన అచ్చు నాకు మంచిగనే అంటే చికెన్, మటన ఆ కర్రీస్లో ఏమైన ఇస్ తే చేసేస్తా నా నాలెడ్జ్ బట్టి బిర్యానీ ఏమైనా ట్రై చేసారా ఏ బిర్యానీ అయిన వెజ్ అట్ల ఇట్ల నేన్ కూడా చేయలే అండి. చెయ్యాలి ఇప్పుడు
ఎప్పుడైన ఛాన్స్ దొరికినప్పుడు చాలు ఇంట్లో ఎవరు లేకుంటే చేయచ్ చండి అందరున్ అంటె మరి మంచిగ చేయకపోతె మేమేమో చెప్తరు
అంటే బిగినింగ్ కదండి మనకి
అవును కని స్టార్టింగ్ లో కొంచెం చేయాలి తర్వాత పెద్దది చేయాలి కద
మీకు ఐస్ క్రీమ్స్ లో ఏ ఫ్లేవర్ అంటె ఇష్టమండి
నాక నాకు తెలియదండి
అయ్యో అట్లనే తినేస్తరా
హ్ ఏమో నేను ఐస్ క్రీమ్స్ చాలా ఎక్ ఎక్కువ తిననండి ఎప్పుడంటె ఎప్పుడైన ఎ
ఉంటది కదా
ఉంటయి గాని నాకు అంత నచ్చయండి
ఉమ్ మా ఇంటి సైడు ఒక షాప్ ఉందండి ఐస్క్రీమ్ది కిరాణా ఇంక అది ఏమంటరు అది ఐస్ క్రీమ్ పార్లర్
మో
వాళ్ళయితె టెన్ రూపీస్ కి కుల్ఫీ ఉందండి ఎంత మంచి టేస్ట్ ఉంటది తెల్సా అది కుల్ఫీదే తప్ప ఆ మస్త్ టేస్ట్ ఉంటది అసలు రియల్ మిల్క్ ఏసినట్టు అసలు ఉంటది ఏం కెమిక
ఆ ఆరు కెమికల్సే ఉంటయ్ దాంట్లో
అవును కానీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నయంట ఫ్యామిలీ ప్యాక్స్ తెల్స మీక్ నాకు
అవును మేము కూడ ఏక్ ఉమ్ నాలుగు సార్లు తెచ్చినం ఫస్ట్ ఏమో అది స్ట్రాబెర్రీ ది ఫ్లేవర్ ఉండె అవి తెచ్చినం నెక్స్ట్ అది పిస్త అది ఏమో ఉండె అది తెచ్చినం
ఉహు
ఉ
ఇంక మీరు అది భోలనాథ్ బండి ఉంటయి కదండి అక్కడ తిన్నార
క కుల్ఫీ అవి ఉంటయి కద అవ్వే కద
ఆహా అక్కడ అమెరికన్ పిస్తా ఇంక డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఉంటదండి మస్తు ఉంటంది అది ఐతే
అవున ట్రై చేద్దాం మరి వెళ్ళినప్పుడు
ఆ ట్రై చెయండి కానీ అది బాగ కాస్ట్లీగ ఉంటది మ మస్తు ఉంటది టు హండ్రెడ్ కి అట్ల ఉంటది మంచి ఉంటందండి
అవున
సరే అండి మరి నేను చేస్త బాయ్